హలో ఆ గుడ్ మార్నింగ్ అండి
బాగున్నారా
ఆ బాగున్న అండి మీరు బాగున్నారా తిన్నారా అండి ఆ తిన్నామండి ఏంటి
తిన్నారా
అవునువును ఏం చేస్తున్నారండి
బిర్యాని రైస్
ఓకే పొద్దు పొద్దునే బిర్యాని తిన్నార అయితే ఇగా చాలా బాగుండు
మ్మ్ ఇంగా టిఫిన్స్ అంటే మరి అంత చేసుకోము ఎప్పుడు ఒకసారి చేసుకుంటాము
అవునా
అమ్మాయిలు కూడా తింటే మంచిగా అనిపిస్తారు టిఫెన్స్ నువ్వు
మీరు ను మేము మేము అయితే టిఫిన్స్ ఎవ్రీ మార్నింగ్ డైలీ అనమాట ఒక్క రోజు చపాతి, ఒక రోజు ఉప్మా ఒక రోజు వడ, దోశ, ఇడ్లీ ఓ వాళ్ళోచ్చి బాగలవా పొద్దున అంటే నే
అవునా
నాకు టీ అలవాటు లేదు మమ్మీ కూడా టీ అలవాటు చేస్తే లేదులే అంటే టీ తాగేటోళ్ళు ఆకలి కాదు మళ్ళీ చదువుకునే పిల్లలు కదా అట్లా టీ తాగేసి వెళితే ఎట్లా అనేసి టీ అలవాటు వయ్యలే చిన్నప్పటి నుంచి ఇగ నాకు టీ అలవాటులేదు పాలు అలవటు కూడా లేదు పాలు ఎప్పుడైనా ఫీవర్ వస్తే బ్రెడ్ లో వేసుకొని తాగుతా అంతే
ఉహ
అంటే టట్సుకున్నామనండి ఇప్పుడు చేసుకోలే ఉం మీరు టీ తాగుతారా అండి నేన్ టీ తాగా అవునా చాలా మంచి అలవాటు వచ్చే మీది కూడా టీ అసలు తాగోద్దండి ఏంటంటే ఆ కడుపులో మనకి గ్యాస్ ఫా అయితది ఆకలి కాదు ఆకలి చంపేస్తది పొద్దున టిఫిన్ తినడం లేకపోతే కొంచెం అన్నం తినడం బెటర్ మనకు టీ కంటే
ఉం
బా కష్టమాచ్చది ఎప్ప తనాళ్తే
మమ్మీ ఇంకా అట్లా ఇ తర్వాత ఇది కదా ఉన్నాం ఉం
ఇగ టీ లో కొంచెం ఆల్కహాల్ టైప్ ఉంటది అవును అది అసలు అలవాటు అయితే అసలు పోదు అలవాటు ంట అలవుతు అట్లా ఎకు ఎల వ ఆ మాకు అయితే లేదండి ఎలాంటి టీ అలవాటు లేవు మాకుయితే మమ్మీ ఏం అలవాటు అయ్యలే
అదే మష అమ్మ లేకుే లేకుంటే దా ప్రతి దానికి తేటి అంటే ఎట్లాంటది ఒకసారి ఉండదు టైంకి ఇంక నేను మెడిసిన్స్ కూడా అంత ఎక్కువ యూజ్ చేయ హెడ్డక్కి దగ్గు కని జలుబు కమి అర్లిజ ఆ మెడిసిన్ తిసేస్ ప్రాబ్లం వ అంతకాడ విజయా
బడు వాడకుతుకు పడదు అవునా
అంటే లిమిట్స్ లో ఉంటాయి కదా
ఆ నేను కూడా అంతే లిమిట్ వరకు జస్ట్ నేను ఏంటంటే హెడ్డేక్ కి లేకపోతే త్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే వేసుకుంటా మెడిసిన్స్ ఎక్కువ. నాకు బాగా హెడ్డేక్ ఎక్కువ ఉంటన్నమాట
ఎక్కువ ఆలోచిస్తు హెడేక్ వస్తది
నాకు కొంచెం మూరు దింట్లు ఎగా ఉండదు ఇందుక నే స్్రస్ ఎక్కు తీసుకుంటానన్నమాట ఎగ్జామ్ కాలేజస్ి ఏమైనా నోస్ రాసదంటే రికార్డ్ రాసంటే
హూ హమ్
ఏక నాకు జను పది ఉం కొంచం కొంచెం వస్తుందండి అదే కొస పడుకుంటా తర్వాత
అయ్యో
ఇప్పుడు డాడీ వస్తారు లంచిుకి డాడీకి అన్నం ఇచ్చాక అవునండి అంటే వెదర్ నుంచి కూలుకు ఉంది కదా సో అలా నిద్ర వస్తుందన్నమాట అవునండి సో మస్తు నిదరోస్తుంది
హ్మ్ మంచిగా చూస్తా పడుకుంటే పడుకోవాలనే అనిపిస్తాది ఇగ ఇంకా అవే ఇంకా వెడి వెడి బజ్జీలు పకోడలు మీరు చేసుకుంటారా మరి అవస వాంలో ఆ కొయినీస్తవా
ఆ నేను పెద్దగా చెయ్య అవి నాకు నచ్చవు పెద్దగా చెయడం అంటే చేసి తింటా కానీ ఎవరన్నా నాకు దాంట చేసది నా వల్ల కాదు అది చేస్తా కానీ మళ్ళీ చేసకా తినాబుద్ది కాదు నాకు అది హ్మ్
మ్మ్
అంటే అవన్నీ చేస్తాం కదా కలుపుతాము స్మెల్ అదంతా పడదు అట్లా తినడానికి టేస్ట్ అనిపియదు
ఓహో ఇంకా క్యాబేజ్ పకోడి చికెన్ పకోడి కాలీఫ్లవర్ మస్త ఉంటది మ్మ్ మంచిగా ఉంటది ఇంకా
అంటే నేను క్యాబేజ్ పకోడి తిన్నా కానీ కాలీఫ్లవర్ పకోడి ఎప్పుడూ తినలే మ్మ్ హ్మ్
ఇంకేం పిస్తా
మ్మ్
నేను ఎక్కువ ఈ ఆలుూ ఇంకా పన్నీర్ చేసుకుంటా కుంచం తిన్నారా మరి
ఆ తిన్నామండి హ్మ్ లంచ్ కి ఉందండి నైట్ చేసిన కర్రీ రైస్ ఉంది అది అయిపోతది మ్మ్ ఆ కొంచెం హార్ట్ కొంచెం కూరైందండి
ఆ ఎప్పుడు వర్షం పడే ఛాన్సెసెస్ ఉన్నాయా
మేబీ ఉన్నాయో లేవో అండి అని ఇల్లాల దగ్గర పడుతున్నాయి మా సైడ్ అయితే పడత లేవు ఇవాలా చూడండి ఇరవై తారీఖ జూన్ స్టార్ట్ అయ్యి ఇంకా వరుషాలు పడలే
అయ్యో అసల్ ఏంటో ఇవి అసలు అర్థం కాట్లే
మ్మ్
సీజనే వర్షం సీజన్ ఇది ఇంకా పడట్లేదు
అర్థం కాలే ఆహా నాకు మెహందీ రాదు అండి పెద్దగా ఆహ్ మీ చెల్లి ఎస్తది ఎస్తది. ఆహ్ నాకు రాదు నేను జస్ట్ ఏంటంటే అది ఫింగర్స్ క్యాప్ పెడతా. చిన్ని చిన్ని.
అవునా.
అంటే వేచి పెట్టే ఆ రషాలు వస్తాయా మా. అంటే నాకు అంత టైం సరిపోదండి ఇప్పుడు చెప్తున్నా కదా అంటే మ్యారీడ్ కదా ఇంటి. ఇప్పనికి కాలేజ్ వర్క్ సరిపోతది టైమ్ అంత. నాకు ఫ్రీడం దొరకదు ఎవరితో. ఇగ మెహందీ బాగ్ అయితే చాలా దూరం. వన్ అవర్ నాకు అంత ఫ్రీ టైమ్ దొరికితే నేను మా వాళ్ళతో మాట్లాడతా.
ఆహ్.
ఏందంటే పది తొందర తొందర పని చేసుకొని వచ్చేసి నా వర్క్ ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటాను అన్నమాట.
ఆహ్.
అంటే మళ్ళీ ఇప్పుడు ఇంటి వర్క్ యైనా నేనే చేయాలి. నా వర్క్ ఐన నేనే చేసుకోవాలి కదా నాకు మళ్ళీ. హెల్పింగ్ కి ఎవ్వరూ ఉండారు. పెళ్ళికి ముందంటే మా చిన్న చెల్లి ఉండేది తను నా. న్న అసైన్మెట్స్ రికార్డ్స్ ఉన్నా రాసిచ్చేది ఇంకా పెళ్ళే. కేవతా మనం.
అయ్యో.
పెళ్లయితే కూడా రావచ్చు ఆహ్ నో.
ఉమ్ నేను కూడా వేస్తాం మెహేంది వేస్తా. ఏమిస్తాం మెహందీసేస్తా ఉంటాం హాలిడేస్వస్తే‌. అంటే ఆహ్ హ్యాండ్ ను పట్టి ఉంటది మెహేంది. మనం. మా ఆయన బ్రాండ్ అంబాసిడర్. ఆరబ్బటు ఆహ్ ఇస్తాం. ఇగ చేస్తరని లేదుగానీ చూస్తున్న నా వంతు నేను ట్రై చేస్తున్నా. కోచింగ్ కూడా పోలే.
అవునా. ఓ నైస్ చాలా గ్రేట్ అండి మీరు. ఆహ్ ఆహ్. ఉమ్.
ఉమ్.
ఉమ్ ఓకే. మన్న కూడా వస్తే పోన కూడ అవును ఉమ్.
అట్ల నేర్చుకున్న.
అది ఎప్పుడంటే ఏపీల్ ఉన్నప్పుడు కనీ ఉండే కదా. ఉమ్ ఆహ్. ఆహ్ అదే ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు ఏమన్నా నేర్చుకుంటే మనకు తర్వాత ఫ్యూచర్ లో పనికొస్తాయి స్కిల్స్. అయితే ఫస్ట్ పెద్దగా ఐతే నాకేంది.
అచ్చా. ఒకసారి మిస్టేక్ పోతే సెకండ్ టైం మిస్టేక్ థర్డ్ టైం మంచిగా వచ్చేది. అట్లా అయితంది
అయితే ఇప్పటి వరకు ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి మీకు ఆర్డర్స్ ఆ బానే వచ్చినయ్
అప్పుడు
ఆ అహ హుమ్
వస్తుంటాయి కదా ఇంకా పోస్టర్ పెట్టి చేయాలి మెహందిది
పోస్ట్లు పెట్టించుకుంటే అది మీకే బెటర్ ఎందుకంటే అవి చూసి ఎదురున్న వాళ్ళు కూడా వస్తారన్నమాట ఇక్కడ ఎస్తారనేసి
చేయ్యలె పోస్ట్ మెహందీస్ అది ఫోన్ చే
చారు కానీ ఆ
అందుకని చెప్పి మ్ లేకుండా చెస్తే ఇంకా మంచిగా ఉంటాయి మ్
మీకు తెలియలే అంటే మా ఆహా అయితే మీ ఇంట్లో వల్లకి మరి మీరు మని తీసుకుంటారా చేస్తే ఎప్పుడైనా బావోళ్లకిస్తే బైట అమ్మెస్ ఆహ ఓకే అంటే తెలిసిన వాళ్ళు ఏవరన్నా ఎయ్య మంటే అట్లా ఏస్తారా
ఎస్తామంటే చెప్ చెప్తా వాళ్లకు ఫస్ట్ మ్
ఆ ఓకే అండి మీరు కూడా నాకు చాల బాగా చెప్పారు మీ గురించి బాయండి
బాయండి